ఓ హలో బాగున్నావాక్క మ
బాగున్నా నువ్వు బాగున్నావా
మ్మ్ బాగున్నా ఏం చేస్తున్నావ్ టిఫిన్ అందుకు చేశావా
ఏంది
టిఫిన్ టిఫిన్ చేశావ్ తిన్నావా అని అంటున్నా
తిన్న నువ్ తిన్నావా
మ్మ్ తిన్నాం ఏం చేస్తున్నారు మరి
మళ్లీగానను ఉంటదిగా
మ్మ్ హ్మ్ కొంచెం క్లారిటీగా మా ట్లాడుక్కా వాయిస్ సరిగా లేదు
ఆ సరే సరె
నార్మల్ గానే మాట్లాడు ఫోన్ లో మాట్లాడుతున్నట్టే
ఆ సరే సరే
మ్మ్ మరి పండగ వస్తుంది షాపింగ్ ఏమన్నా చేసినవా.
చేసినాము అయిపోయింది
మ్ హ్మ్ మ్మ్ అయితే ముందుగానే ప్లానింగ్ లోనేే ఉన్నావ
వున్నా
మరి ఎక్కడికి పోతున్నారు టూర్ ఏమన్నా ఎక్కడన్నా పోవడం అందుకు.
మేం పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి
మ్మ్ హ్మ్ ఎప్పుడు వెళ్తున్నారు మరి
పల్లెం వేస్
మ్మ్ హ్మ్ ఆ ఏమక్క మరి ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు.
ఏంజేయల మ్మ్ పెళ్ళికి పోవాలా ఈరోజు అన్ని సర్దుతన్నం
ఆహా హ్మ్మ్
మ్మ్ హ్మ్
మరి ఎండల్ కాలం కదా ఎట్లా మరి ఇప్పుడు అంటే సమ్మర్ సీజన్ కదా పిల్లలకు సెలవులు ఇచ్చినారా మరి
ఇంకా ఏం సెలవలి ఇయలేదు సోమవారం నుండి మార్నింగ్ స్కూల్ మరి రేపూ, మొన్నాడు మామూలుగా రేపు సెకండ్ సాటర్ డే అని హాలిడే ఇచ్చినారు.
మ్మ్ స్కూల్కి వెళ్లారా అయితే
ఉండారు మధ్యానం నుండి ఇడుచ్చాం
హ్హ్ హ్మ్ ఉమ్ ఏం అక్క ఇంకా మరి ఆఫ్టర్నూన్ కి వన్ ఏం చేశావ్ మరి
కాం లేదు అన్నం కడిగి పెట్టిన పప్పుల
ఉమ్ ఉమ్
ఉహుమ్
మరి పండగ ఎలా చేస్తున్నారు మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాన అన్నావు కదా
అన్నగా ఇక్కడ టెంకాయ కని పళ్లెం వేసుకొని
ఆహా ఉమ్
తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి
ఆమ్
అక్కడ రాత్రికి దేవుడు ఉన్నారు అని వస్తారు కొ కొండ గంగామ్మా హలో
ఉహు అమ్మవారు
అప్పుడా కోడి కొడి కోడి బోండాం పెట్టు కోక్క రండి
అయితే అక్కడ బాగా జరుగుతుంది
హా బాగా జరుగుతది
అంటే ఉగాది టైం లోనేనా ముందు కూడా బాగా జరుగుతుందా
న కూడా సంఘటన బాగా దొరుగుతది చానే ఉగాది మూడు రోజులు తిరునాలు జరుగుతది
ఉమ్ అక్కడ స్పెషల్లీ ఉగాది పండుగ నేనా అయితే
బ
ఉహుమ్ ఉమ్
అ
మరి ఏమన్నా బంధవులున్నార నీకు ఉన్నారు
మ అంటే ఇంకా మేము పోవడం మా అత్తవాళ్ళు మా మేన అత్తల వాళ్ళు పోవడం అంతే
ఉహుమ్ ఉమ్ మరి రోజు ఏం చేస్తారు మరి ఇంట్లోనే ఉంటారా ఏమన్నా జాబ్ అలా ఏమన్నా చేస్తారా
ఏం లేదు ఇంట్లో పని పిల్లలని స్కూల్ పంపిడం ఇంట్లో పని చేస్తుకోడం
అదే డైలీ రొటీన్
అదే
హు మరి ఫ్రీగా ఉన్నార ఆన్
ఫ్రీగా అంటే ఇంకా ఈ పని అయిపోయినాక ఇంగ ఫ్రీగానే ఖాళీగా ఉండడం
ఆహా హు అంతే ఇన్ ట్లోనే ఉంటారు బయటకచ్చేమన్నా కూర్చుంటారా
హ్మ్ పక్కింటి వాళ్ల తో
మ్ హు అయితే మంచిగానే ఉంటుందా ఇంటి దగ్గర అంటే పక్కింటి వాళ్ళు అట్లా మాట్లాడము మాట్లాడే తీరు అలా
ట్లోనే ఉంటది
మ్ హు మ్మ్మ్
మీరు తిన్నారా
హు తిన్నానక్క
ఎం చేస్తున్నారు మీర్
ఏం చెయలే ఖాళీగానే ఉన్నాము
అవ్
హుమ్
వంటా మధ్యానంకి
మధ్యానానికి అన్నము మట్టికాడలింపు ఉంది కడ్ చేసి పెట్
ఆ
హుమ్
రి గేమ్స్ అలా ఏం లేవా ఆడడము ఏమన్నా సినిమాకు వెళ్ళడం అలా
అదీ అది ఎప్పుడొ మంత్లీ వన్
మ్మ్ హు మ్ హు గేమ్స్ ఎందుకాడరా
అంటే పిల్లలు ఉన్నారు కదా ఆడిపించరా అని అట్లా
నేను ఆడిపించాల్సిన అవసరం లేదు వాళ్ళే అడ్
వాళ్ళే అడ్ డుకుంమంటావు హు వాళ్ళని జాగ్రత్తగ చూసుకొని వాళ్ళ దగ్గర ఉంటే ఇగ వాల్లే ఎంతసేపైనా ఆడుకుంటారు
మ్మ్
అంతే అండి
మ్మ్
మ్మ్
మరి పనికి ఏమన్న ఎల్లేముందు క్లీన్ చేయలేద
హ్మ్ హు ఆ తర్వాత క్లీన్ జేయాలి సండే చెయ్యల ఆ టైం లోపు మండే తినేస్త
అవునూ అక్కడెలా ఉంది వాతావరణం నం మరి
మ్మ్ బాగుంది చల్లగా ఏం లేదు ఎండగా ఉంది విపరీతంగా ఉన్నాద్
మరీ ఎలా జేస్తన్నారు మరి పిల్లలందు కాడకుండా బయటికి కొస్తారు కదా మరి ఎట్ల
పిల్లలు మార్నింగ్ పోతారు ఈవినింగ్ వస్ ఆ మేము లేము మండే నుండి మా అనైకి తెల్వబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవ్
పూ హెల్తీ ఫుడ్ అందుకు పెడుతున్నారా? ఈ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వాళ్ళకు హెల్తీగా చూసుకోవాలి కదా. !
చెప్కుంటణం మ్మ్ ఇన్కైటం
మ్మ్ ఉ
ఉ
పిల్లలకి ఏమి ఇష్టం మరి వంటాం బాగా చేస్తేది. ఏం తింటారు?
ఊ
ఉహ్ హు మ్మ్ అంటే ఏ ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా? ఏమన్నా బయట్నుంచి ఏమన్నా తెప్పిస్తారా?
మంత్ అయిపోయిందా మొన్న వాళ్లు బిర్యానీ ఏయ్ అందూ కావాలంటే బయటికేళ్ళి తింట్
ఉహ్ హు ఏ మా సమ్మరీ మ్మ్ ఎ ఇష్టం మరి ఉంటల వాలో ఏది బాగా తింటావు మరి
నేను బాతమెళ్ళి బాతాని తెచ్చాను.
స్వీట్స్ అందుకేమన్న చేస్తావా?
వేడిగుంటే స్వీట్ చేంజ్ అయ్యీ పిలలకి కాలది పాయసం
ఉహ్ మ్మ్ ఎలా చేస్తావ్ మరి? కొంచెం చెప్తావా నాకు. నేను చెయాల అనుకుంటున్నా
ఏం జయం పాయసమైంది మామూల్గా సేమీయాలు నెయ్యి వేసి ఎప్ ప పెనంలో వేస్ న వేతి అ చాల
మ్మ్
ఏ పాలు వేడి చేసుకొని పాలలు వేసి షుగర్ వేసుకొని
హ్మ్
మ్మ్ మన దగ్గర ఏదన్నా
చూసినం
ఏదన్న ఇంగ దాంట్లోకి కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ముంత మాడిపప్పు అలాంటివి కిస్మిస్ ఆ ద్రాక్ష అలాంటి ఏది చేసి కొని ఆ
మ్మ్ హు
మీరు చెయ్యరా ఎప్పుడూ
నేను ఇంకా చేయలేదు అక్క చెయాలి
మ్మ్
అందుకనే ఎలా చేయాలని అడుగుతున్నాను ఉమ్
అ
ఏమక్క ఇంకా చెప్పాలి
అవును
హమ్
అంగ అక్కడే ఉంటారు
కొంచెం గట్టిగా మాట్లాడక్క వాయిస్ అసలు వినపడడం లేదు నీది
అ మీరక్కడే ఉంటారా
ఉ ఇక్కడే ఉంటాను అక్క
ఉమ్
నార్మల్ గా మాట్లాడక్క వాయిస్ పడడం లేదు అసలకి ఆ ఉమ్
నఊ మా ఉ ఊలో అరుతాారు
ఉమ్ బాగా జరుగుతుంది అక్క
ఉ ఉ
ఏమక్క సారి ఎలా చేస్తారు మరి ఉగాది పండగ ఏమంటే అంటే అమావాస్య కూడా ఆ రోజే వచ్చింది కదా మరి
పోవే పో
అమావాస్య కూడా వచ్చింది కదా మరి అంత చేస్తారు
నా మ రోజే కట్టా అతని ద్వారా
ఉ
ని వారం కట్టా ఎతవార అ ఏ నైవేద్యం చెపితే ఇంటెల్
ఆ
ఏ ఏదైన ఆది పన్నద చేద్దాం
హ్మ్
హ్మ్
ఏమక్క ఇంక చెప్పాలి సరే ఓకే అక్క